ఆ
హలో
హాయ్ అండి
హాయ్ బాగున్నారా?
ఆ అవునా మీరు బావున్నారు
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదు మీరేం చేస్తున్నారా
ఏం లేదండి వాకింగ్ చేస్తున్నా
అవునా
ఆ తిన్నారా
ఆ నేను తిన్నాను మీరు తిన్నారా
తిన్నామ అండి మధ్యాననే తిన్నాం ఇంకేంది మరి ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చెయ్యన్న
మనం చేయాలి ఇప్పుడు
అవునా
ఆ
ఏంస్త
ఏమి మీ స్టడీ ఏం చేస్ర స్టడీ ఏం చేస్ర
మీర ఏం స్టడీ చేసుకున్నారంండి
నేను ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను డిగ్రీ చేసినాను
ఓకే డిగ్రీ చేసినావా
టెక్నీషిన్ చేసినను
అవునా
అ
ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా ప్రజెంట్
ఆ ఇప్పు ప్రెజెంట్ అయితే ఇంట్లోనే ఉన్నా
అవునా ఏంకా మారే
ఏం లేదు
కే ఎంతా కొడుతుందా ఆటూ
చాలా ఎలా ఉందిటు
ఎన్న మస్ కొడుతుందా
అవును అటు
ఇీటింక మస్తు కొడుతుంది
అవునా
హు
మీరు రాఖీకి రాఖీ కట్టిండ్రా మీ బ్రదర్ కి ఏంటి మీ బ్రదర్ కి రాఖీ కట్టిన్రా
ఆ రాకి కట్టినాం కదాండి మీరు కట్టిర్రా
ఆ కట్టినాం ఎంతమంది బ్రదర్స్ మీకు
ఆ
ఎంత మంది బ్రదర్స్
మాకా ఇద్దరండి మీకు
నాకు నాకు ఇద్దరు నాకు ఫోర్ మెంబర్స్
ఓకే ఓకే ఇంగ మరి ఇప్పుడు ఏం చేస్ స్తున్నారు ప్రెజెంట్
హ
ఆ
ఏం లేదు
ఏం చేస్తలేరా ఖాళీగానే ఉన్నారా
హు
అవునా ఎం తిన్నారు మధ్యాహ్ననం
ఆ మధ్యాహ్నం బగారా రైస్
బగార రైస్ తిన్నారా పెళ్ళికి పోయరాా ఏంది
ఆ
పెళ్ళికి పోయచ్చిర్రా వినిపిస్తా లేదా
అ
వినిపిస్తా లేదా హలో హలో ఆ వినిపిస్తలేదా
వినిపిస్తుంది వినిపి
ఆ ఓకే పెళ్ళికి పోయోచ్చిర్రా అంటున్నా
హుం నేమేమి షాపింగ్ అట్లా తీస్ న్నారా మరి మీ విలేజ్ సైట్ మ్యారేజ్ ఉంది
ఏమంటున్నావ్
మీ విలేజ్ సైజ్ మ్యారేజున్నాయా
ఆ ఉంది అండి మా సిస్టర్ ది మ్యారేజ్ ఉంది షాపంగ్కి పోవాలే ఇప్పుడు
ఎక్కడ
ఆ మీరు ఎక్కడ చేస్తారండి షాపింగ్
షాపింగ్ కేళ్తారాగా
ఆ మీర ఎక్కడ చేస్తారు
ఇగ షాపిింగ్ మాల్స్ లో
ఏ షాపింగ్ మాల్లో అండి
అటు హైదరాబాద్ సైడ్ సిీఎంఆర్ ల
హైదరాబాద్ లో పోతారా
అవును
ఓకే మేము మంచిరాళ్ కరీంనగర్ అట్ల పోతామండి
అవున
ఆ
మ్
ఏం చేస్తున్నారంండి ఇప్పుడు
ఏం లేదు
ఏం చేస్తలేరా
ఉ
ఉమ్ మరి చెప్పాలండి ఇంకా రంగులు మంచిగ ఆడేరా మరి హోలీకి
మ్ ఆడలేదు మేము
ఎందుకండి ఎందుకాడ లె
య ఫ్రెండ్స్ ఎవర్ లేరు
ఆ
ఫ్రెండ్స్ ఎవరు లేకుండే
ఫ్రెండ్స్ ఎవర్ లేకుండేనా
హ
మీకు ఫ్రెండ్స్ లేేరా అండి ఎవరు
య విలేజ్ లో లేరు
హ
విలేజ్లో లేరు
విలేజ్లో లేరా ఎటు సీటీలో ఉన్నారా
ఆ ఉన్నారు వేరె వేరె విలేజ్ లో అలా
ఓకే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారాండి విలేజ్లో ఉన్నారా సిటీలో ఉంటార
విలేజ్ లో
విలేజ్లోనే ఉంటార
హా
మీరెందరు ఉంటారంండి ఇంట్ల
ఫైవ్ మెంబర్స్
ఫైవ్ మెంబర్స్ ఉంటరా
ఒకె
కే ఒకే మరి పొద్దున్న టిఫిన్ చేస్తరా
సేమ్
టిఫిన్ చెయ్యర పొద్దునా
చేయ్యము
ఎందుకండి విలేజ్ లో చెయ్యరా
యా బిజీ ఉంటాం చైన్ లో పనికి వెళ్ళాలి ఇగ అట్ల
ఓకే చేన్ల పనికెళ్తార మీరు అవునా
ఆ
ఓకె ఓకె మరి పంట ఏమేమ్ పంట వ్స్తారంండి మీరు చేన్ల
పత్తి ఆ కందిపప్పుూ
కంది కాయలు ఎస్తరా కంది కాయల్ ఎస్తరా
ఆ వేస్తాం
అవునా
ఉ
కే ఇంక ఎంది మరి
ఏం లేదు
మసు ఇగ చేన్ల పని దీనంమంతా చేస్తారా
నేను చేయను
నువ్వు ఇంట్
మా ఫాదర్ మా మదర్ వాళ్ళు వెళ్తారు
ఓకే ఓకే మీరు ఇంట్లో ఉంటారా
ఇంటి పనులు చేసుకుంటా ఉంటా అ
ఆ ఇంకేంటి మరి
ఏం లేదు
హ్మ్ ఇప్పుడు డినర్ ప్రి ఫర్ చెయన్న సాయంత్రం
అవును చేయాలి
అవునా మరి మీ విలేజ్ లో పెళ్లిలు ఏమి లేవా
ఉన్నాయి అయితున్నాయి ఒక టూ డేస్ నుంచి రెగ్యులర్గా
అవునా మీ సైడ్ పెళ్ళిళ్ళు ఎట్లా జరుపుకుంటారండి
మా సైడ్ ఒక ఫైవ్ డేస్ అట్లా ఉంటది పెళ్ళి ఆ మంచిగా జరుపుకుంటాం
ఓక్
మంచిగా జరుపుకుంటాం ఫైవ్ డేస్ పెళ్లి ఉంటది మా సైడ్
అవునా హ్మ్ పెళ్ళిళ మస్తు చేస్తారు కదా భోజనాలు
ఆ మంచి ఉంటాయ్
నాన్ వెజే ఎ ఉంటాయా లేకపోతే ఏంది
ఏంటి
పెళ్ళిళ నాన్ వెజ్ ఉంటాయా వెజ్ ఉంటదా
వెజ్ ఉంటది కొన్ని పెళ్లిళలో కొన్ని పెళ్లిళలో నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి
అవునా
హ్మ్
హ్మ్
అ
ఇంకెంది మరి మీ బ్రదర్స్ వాళ్ళు ఏం చేస్తారు
మా బ్రదర్ ఒకరు పోలీసు ఒకరు ఐఐటి స్టడీ చేస్తున్నాడు
అవునా
హ్మ్
ఓకే ఓకే మరి మీ బ్రదర్ ది లేదా పెళ్ళి చేస్తాలేరా
చేస్తాం చూస్తున్నాం అమ్మాయిని
చూస్తున్నారా
ఓకే ఓకే ఇంకేంది మరి విశేషాలు
చెప్పాలి ఇగ మీరే
స్టడీ కంప్లీట్ అయిపోయిందా
ఆ
నీ స్టడీ కంప్లీట్ అయిపోయిందా
కాలే ఇంకా చెయాలి
మధ్యాల్లోనె ఉందా.
ఊ
ఒకె ఒకే
ఓకే
ఇంక మరి
ఏం లేదు.
ఆవును. ఇంక చెప్పాలండీ. ఏం చేస్తున్నారు ఇంకా మరి ఇప్పుడు.
ఇప్పుడు ప్రసెన్ట్ ఏం చేస్తలేను.
ఏం చెస్తలేరా.
ఒకే. ఇప్పాలి మరి ఇంకా
ఏం లేదు సిస్టార్.
మ్మ్
ఏమి లేదు. ఇగ వంట చేస్తార మీరూ ఇప్పుడు ఏమేం స్పెషల్ వండుతారు.
మరి ఇప్పుడు చేన్ల పని అన్ని అయిపొయినయా.
ఆ అయిపోయినయి.
అవునా పత్తిలు అవి జొన్నలు గోధుమలు అన్నీ యేస్తారా.
ఆ అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి.
అవునా.
అ